బాగున్నారా అండి
బాగున్నారండి.
నేను మినీట్ బ్రేక్ మినీట్ కోచింగ్ ఫ్రెండ్ అండి.
అవునా
ఆ గుర్తు వచ్చిందా
ఇయా లేదు కదనే
అవునా
ఏం చేస్తున్నావ్ ప్రెజెంట్
బి ఫార్మ్ తీసుకున్నా
అ తిన్నావా
నువ్వు
తిన్నాను
నువ్వు
తిన్నాను
తిన్నావా
తిన్నా
హ్మ్
నేను బి ఎస్ సీ నర్సింగ్ చేస్తున్నా
ఓయ్ అమ్మా అంతా
హు
యాడ
జాన్ తిరుపతి గాని
హు
ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ మీ ఇంట్లో
మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే బావున్నారు.
హు ఎక్కడా
ఎక్కడంటే తిరుపతిలోనే కదా పేజీలో
హు ఫుడ్ బాగుంటదా
ఫుడ్ ఏం బాగోదు గాని
హ్మ్ మరి ఎటో
ఎట్లా ఒకటి ఉండాలి కదా
ఎంగే అసాల
మరి ఎట్లా ఉండవు
యవో ఉండాలి కదా
హ మీ నాన్న కూడా
ఇంకేమీ
ఇంకా అంటే చెప్పాలి నువ్వే ఇంటి ఎప్పుడుపోతవ్ హాలిడేస్ ఉన్నాయి కదా స్పెషల్స్ ఏంటి హు మద్దిలే ఎం గ్యాప్
ఆ మాధ్యలో ఈడే ఉంటా ఇప్పుడుంతా ఖాళీనే
హు ప్లానింగ్స్ ఏం లేవా షాపింగ్ వెళ్ళవా ఎ
ఆ ఏం స్పోర్ట్స్ ఏ ఆడేల్ దమ్మా షాపింగ్ ఆ మన్ననే ఫేర్వెల్ అయిపోయింది మాకి
ఉ ఏ యాన్యువల్ డే చెలేద మీకు హు మనేజ్మెంట్ ఇంకేం ఉండదు
ఆ మరి అట్టే అంతే పిసినారులు అందుకు
ఆ
చేయాల ఇంకేం డేస్మి కాలేజ్
హు
ఆ
ఏం స్పెషల్ ఈ రోజ్ మీ పిజీలా
గ్యాస్ లేదని
ఆ
వాజం పెడుతన్నారు హ
కట్టలు తెచ్చుకోవాలంట మేము వచ్చేటప్పుడు పీజీ లో వాళ్లు
అన్నా ఎట్టు అయితే కట్టలు తెచ్చుకోవాలంటే ఏ ఇంటికి పోతాన్నవ
ఇన్ని ఇప్పుడల్లా పోయేటట్లేని నేను
అదేమో మడి ల్ కూడా చేస్తావా నువ్ బి. ఎస్సి నర్సింగ్ అయినా కూడా
చేసాను చేయించ్చు మ్ బి. ఎస్సి నర్సింగ్ ఏం అందర్ చేయొచ్చు కో యంగ్ డిగ్రీవాళ్ళు
హ్మ్
ఆ
చేస్తున్నావ్ అయితే
చేస్తున్నా
మ్మ్
నేక్ ఏం ప్లేస్మెంట్స్ రాలేదా కాలేజ్ లో
హు హుమ్ రాలేదు నేను అసల్ అటెండే కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు వారణాసి ఎల్లాం పోయినంకా
ఇంగే మ్ ఆని ట్రిప్లు ఏసినా అన్ మా
యా లేదు ఫ్రెండ్స్ కాడ ఇంగా వాళ్ళు ఇంగా మళ్ళ ఎప్పుడొస్తానో చచ్చిపోతానో ఉంటానో అంటాంటే
కాదు బ్రో మూవీస్ కేమన్నా ప్లాన్ చేష్ నావా
అన్నా గాడు మూవీ కి వెళ్ళొచ్చూసి కాంచన రియలిక్యా
బాం దా
రీడ లేదు కామను
అవును హ్హ్హ్ భయంకరంగా ఉంద
పోయినా
యా నైట్ షో కూడా పంపిస్తరా మీ పిజి లో మా పిజ ఇట్లా ఏంది గేట్లు వేసుకుని పోతున్నారు.
ఊహు అంతే కదా
తిన్నావా
తిన్లా ఇంకా ఏం పెడతారో పులిసి కూరలు అలాంటి పెడ్ తి తిన్లాక ఉన్నాను బ్రో
ఎంది
పులుసుకోళు ఏం బాగా చేయట్లేగాని.
అంతే అవి ఇడంత అవే ఇడా ఈసయ అంతవే
ఆ అందుకు ఏం చెయలే మీక ఒక పదహైదు రోజులు వెళ్ళిపోతాం మేము.
ఎగ్జామ్స్ రాసి
ఆ మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం ఈరోజు స్టార్ట్ అయింది ఈరోజు ఒకటి. అయిపోయింది బయోస్టాట్స్.
ఊ
హు మీకీ
మాకు కూడా ఈరోజు బయలుస్టడిసే
ఆ మీకూడా ఉంటందా?
మాకు కూడా ఉంటుంది గాని
హహ్ నిజంగా ఉంటంది.
నిజం అంటుంది ఇ కా క్లినికల్ ప్రాక్టీసు
హా చెప్పు బ్రో ఓహో నీక అన్నీ సబ్జెక్ట్స్ గుర్తున్నాయ నాకు సబ్జెక్ట్స్ గుర్తులేవు. ఈ సేమో అయిపోతుంది. హుహు
సెమ్మ అయిపోతది.
ఆ ఏఠో వానేమ్మా ఇద తకాలగన్న! ! ! ! ! ! ముసుకని ఉన్నేది మేలు అనిపితాంది. ఇంగే మళ మీరేక్కడకి పోలే
పోలే బ్రో
మన్న ఎడికో పోయినారంటనే నాకు స్టోరీ వచ్చినాది.
మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికియా కోట దగ్గర ఏదో ము కేలమ్మ జాతర నన్నా
హా అక్కడ అక్కడే
ముత్యాలమ్మ జాతరకు పోయా నేను ఎప్పుడూ పోలే దా
ఆహా
అట్లా వెళ్లేే సి సి వచ్చినాన క
బాగున్నిందా బాగున్నిందా
బాగున్నింది గాని బంధి మే
అ ఏం మల్ల
ఇంకేం మల్ల అంటే నువ్వే చెప్పాలి
పాల్ నువ్వే ఏం మాట్లాడుకోకుండా ఉన్నావు ఏం చేంజ్ అయిపోయినావు చాలా
మాట్లాడు నువ్వే ఏమో
ఆ ఇవ అట్లలే సైలెంట్ కిల్లర్ పోదామని ఎట్టా
అవును ఇన్ ఎన్ ఎన్ని అన్న మనకే వస్తాయి తిరిగి
జిప్యాట్ రాసేసినావా
రాయలే
యూ
పీజీ అవుననే మన్ననే నిన్ననే
ఏముంది పీజీ సెట్ టు మనకు రాదంటనే
ఏమో వ ఇంట్లో
పోవాలంట కదా
కాలేజీకి పోవలేదు
అవునా
అన్ని కనుక్కొని అప్లై చేస్తున్నారు పీజీ సెట్ క్ట ఇది పిబి ఆఫ్ ఆప్షన్ ఉంటుంది ఫీజ్ ఏమైనా తగ్గిస్తారేమో అని
అవును పీబి చేసే వాళ్ళకి పక్కా రాయాల పీబి సెట్
ఇంకా అందుకు అని ఇంక రాయడం
ఈఈఈ
ఉమ్ ఇంట్లో వాళ్ళు ఎట్లా డాక్టరేట్ డాక్టరేట్ అంటున్నారని డాక్టర్ నాన్న తీసుకొద్దామని
ఆ అంతేలే హ ని కోమలా డాక్
ఉమ్
ఆ సర్లే నిమ్ ని పేరు ముందు డాక్టరేట్ వత్తాద నిజంగా ఆట పిన్సు ఆట పిన్సు నీకట్ల డాక్
నువ్వు అట్లా పిల్సు నన్ను అప్పుడికి నీకు గుర్తుంటానా నేన్ నా
ఒకరే
ఇప్పుడే ఫోన్ జెస్నాడు వీడు ఫ్రెండ్ అని అప్పుడు గుర్తుండన్
సూడ్ నేనె కద చేసింది ఇప్పుడు కూడా ఆ మినిమం ఉం కాదు మళ్లా
అవునా
ఉమ్ ఇంగా మీ బ్రో వాళ్ళు బాగున్నారా
మా బ్రో అందరూ బాగున్నారు బ్రో మీ బ్రో లు అందరు బాగున్నార ని ఫ్రెండ్స్ వాళ్ళకేం అందరు వాండర్ మనేమే
ఆ ఇంకా మీ ఫ్రెండ్ ఉన్నాదే మీ ఫ్రెండ్ మా కాలేజే ఒక పిల్ల స్పెడ్స్ పిల్ల
అవునా
ఉమ్
ఉమ్ బాచదివిద్దా హ
ఫైనల్ ఇయరే మా కాలేజే మా మా మాసెక్షనే. మాసెక్షనే. ఆ
యితే ఎంచేస్తనం.
లేదు బ్రో మాక్ క్లాస్ల స్ట్రెంత్ ఎ ఓ నేను అట్లా అంటనా. హ్ వందకు పైగానే ఉన్నారు.
ఆ
హ్ వందకు పైగా ఉన్నారు. అది డీటెయిన్ అయినోళ్లు కూడా మా క్లాస్ లో వచ్చినారన్నమాట.
ఇంకా బ్రో
ఆ
ఇబ్బుడు ఎండాకాలం కద మరి ఏం చేస్తావ్
ఇంటికి వెళ్ళిపోతాం కదా ఏప్రిల్ ఫిఫ్టీన్ కి అదే చాలు నాకి
ఇంటికి ఎప్పుడు ఎప్పుడు వెళ్దాం అన్నావ్ కదా బ్రో
ఆ మర్రి ఈడ విసుగు వచ్చేసింది అనమా నాకు
విసుగొచ్చేసిందా యు ఆల్సో చేంజ్డ్ బ్రో.
ఆ విసుగు వచ్చేసింది. చాలా విసుగు. ఆ విసుగులే ఏ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయలో తెలియట్లేదు. ఆ ఎక్స్ప్రెస్ చేసినా ఎవరు తట్టుకోరు. ఈ
హ సేమ్ బ్రో ఆ ఎక్స్ప్రెస్ చేయలేకే నేను మూస్ కున్నాను.
లేదంటే నా ఫోన్ చూపిస్తాను. నా ఫోన్ ఎన్ని సార్లు చూప్ పెళ్లి ఇంకా అని అర్థం కాలే. అందుకు ఇప్పుడు కాపాడుకుంటున్నా నా ఫోన్ని.
నముఅను
ఇంగా పనికే రాదుపోని ఇప్పుడు దాక కింద ఎసినాను అంటే ఇగోగో ఎన్ని కామాలే అయిన పనికిరాదు. ఇప్పటికే రెండు కమ్మాలేపిచ్చేసా.
అవునబ్బా.
ఇంగా
అయినా బతికే ఉంటుంది లే నీ ఫోను.
యా బతకదబ్బా ఇంకొన్ని రోజులు బతకదు ఆ మల్ల హ అప్పుడు అసలు మాకు అలో ఉన్నిందా
కొన్నింది
కొన్ని డేస్ అలో ఉండలేదు. కొన్ని డేస్ తర్వాత మనం దొంగగా వాడుకున్నాం.
ఆ
ఊం ఇంగే అయితే ఎన్ని చేసినావు నువ్వు
ఏం బ్రో ఏం చెయాల బ్రో.
ఉ తినడానికెళ్ళాలా.
నడానికి ఎళ్ళాలట బ్రో జాగ్రత్త మరి.
ఊ మ్ జాగ్రత్త ఆల్ ది బెస్ట్
ఆల్ ది బెస్ట్ బాయ్ బ్రో మిస్ యు బ్రో
వై